హలో
ఏం చెత్తన్నావ్
ఎం లేదు కలగానే తిన్నావా?
తి మరున్న నువ్ తన్నావా అన్న పన్నుకొన్నావా మరి
ఏ పండుకోపోరి ఇంకా
ఆ
చేయాల ఆలోచితనేగా
అవునువు
నవు
నేను కూడా ఏం చేయనినీ నేను కూడా అళ చేస్తున్నాను
అవునా కోలేజ్ వచ్చినవు మరి
పోనా నువ్ పోయినవా ఇంకా
మాదివ్వాలా ఎగ్ కర్రీ మీది
మాదే ఎక్కు కాగా కాగాని మా మమ్మీ మా మమ్మీ నాకు ఏమని చెప్పిందంటే కాకరకాయ తిను బాగుంటంది అంటే నేనేం చేశాను ఎగ్గి ఎగ్గి ఎగ్గి చేసాను మేం గూడా ఎగ్ ఎండునుకున్నాం
అవును
ఇంకేం సంగతుల మరి రి రిలీజకి పోత మ వస్తా మరి కాంచన రీ రిలీజ్కి పోతున్నం ఫ్యాన్ సౌండే వినిపిస్తాందే నీ వాయిస్ ఏం వినిపిస్తలే ఆఫ్ జెయరా ఊ ఆ కాంచన రీ రిలీజ్కొత్తానవా మరి
ఉందర్ నికాలొ
ఆ వినిపిస్తాన్
ఉమ్ చెప్పండి
డైరీ తీసుకత్తవా మరి
వస్తున్నా ఎందుకు నువు నువస్తలేవ్వా
పోతాం పోదం
ఎందుకు అప్పుడే బొయేంజేస్తవ్
కాంచన డైరీ దిస్ ఏమో మరి ఉమేచొల్లమ్మననుకుంటన్నం తెలువదింక
అవున
ఊ
మరేన్నో నేను రావన్నా మీరే ఉండ్ ఏ మీ ఫ్రెండ్స్ ఉంటె రాన్ నేను మీరు బోండి నేను
వాళ్లు వేర్తో వేరే చూడాలి ఏ టాకిస్ లో ఉంటదో రీ రిలీస్ చూసి ఆలోచిం చలి ఆ రోజు ముందే ఫ్రైడే గదా ఆ ఒక రోజే ఉంటది గదా టూ డే
అంటె మా వాళ్ళతోటి నేను రాను
ఆ ఓకే ఓకే చూద్దాం ఎప్పుడ్ రీ రిలీజున్న మ ఉంటుంది అందుకే ఈసారి పక్క పోదామని డిసైడ్ అయినా
నవునా
ఊ అయినా నా మూవి గూడ బావుంటది రీ రిలీజయితే పక్కా పోతా
పక్కా పోతవా తీస్కపోవా
అదే నిన్ నువ్వు లేకుండ పోతమా రీ రిలీజ్ కి
మనం పోవాలె కదెటు జేషిన
పోదాం పొదం మళ్ళి
ఉమ్ కాలేజ్ పయినవా ఇవ్వాళ
త్తవ్ గదా
అస్త నేను
అ ఎక్కడికి కాలెజ్కా ఏం లేదు తిట్లు దినడం మన మెయిన్ టార్గెట్
ఎందుకు ఎందుకు తిట్లు దిన్నవ్ మళ్ళ ఊ
ఏదో ఒకటి దేనికొకదానికి మనం దొరుకుతం గదా సారికి ఊ
ఎవల్తోటన్న మాట్లాడ్నవా మరి
ఏ లేదు ఎవరితొన్ మాట్లాడినా మాట్లాడకపొయినా మమ్మల్నే టార్గెట్ జెస్తరు
అవునా మేడంమ్స్క్ టార్గెట్ చేయరా
మేడంలయి ఏమో మేడం అయితే నెన్ వండుకున్నా గుడా మేడమచ్చి పపం ఫీలయితా ఉంటది నా మీద
ఎందుకలా
అంతే అది మేం మేడం మేడం నేను క్లోజు
ఊ
ఉమ్మ్మ్ అందుకే ఆమె అట్లా బిహేవ్ చేస్తా ఉంటది
అవున
ఉ
ఉహూ
ఆమెనే కొంచెం క్లోజ్ ఏం పండు కుంటే ఆమెకి మనశాంతి అనిపియ్యదు పాపం
ఉ
ఉ అందుకే ఈగ లేపుతది నన్ను
అవున
ఉ
కాదు మీ ఫెస్ట్ ఎలా ఉన్నది మరిే బాగ ట ఫెస్ట్ మీది
బానే ఉంటది చూడాలి డ్రెస్ లేదు గొలుసు తే వెళ్ళము మా చెల్లె వస్తా అన్నది
ఉ
ఒకవేళ వస్తే వెళ్తాం
ఒకవేళ రాకపోతే
రాకపోతే ఎల్లను
ఏం చేస్తావు ఆ రోజు మరి
ఏం లేదు ఇక వరంగల్కి వచ్చి కొంచెం ఎంజాయ్ చేసి వస్తాం అంతే
అవునా మరి సండే
ఆ టెంపుల్ కి వెళ్తా
ఏ టెంపల్
ఈ వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్ ఏదో ఉందంట కొత్తది కదా
ఎవరు చెప్పారు
ఏమో మా ఫ్రెండ్ ఇవాళ పోయింది అయితే చెప్పింది
అవునా
ఆ
వాట్సాప్ వేరే ఫోన్ లో లాగిన్ చేసారా
ఏ లేదు లేదు
చేశారన్న నా నాకు లాగవుట్ అయింది
స్నానికి లాగొటయింది కావచ్చు
అవును
ఉ
ఉహు ఇంకా
ఇంకా చెప్పాలి నువ్వే
చెప్పండి మీరే నాకు మీ బాయ్ ఫ్రెండ్ ఏమంటుడు
ఆ విషయం వద్దులే
అవునా అండి
ఉ
అండి ఇంకా చెప్పండి మీరే చెప్పండి
మీరే చెప్పాలి ఏమంటుంది మీ క్లాస్మేట్
క్లాస్మేట్ ఏమంటంది మీ ఫ్రెండ్స్ ఏమంటన్నారు మీ కాలేజ్ ఫ్రెండ్స్
మా కాలేజ్ ఫ్రెండ్సా మాట్లాడుకుంటలేము మేము
ఏవల్ తోటి అండి
ఎవరితో మాట్లాడా నేను కాలేజీకి పోతే
ఎందుకండి అట్లా
అంతే అది ఏదో పోయితే మా వాఊళ్ళతో రీల్స్ చూసి కొంచెం సేపు నాది ఇక్కడ నెట్ రాదు కాబట్టి మా ఫ్రెండ్ది రీల్స్ చూసి వస్తా
బాయ్స్ తోటి ఎవల్ తోని మాట్లాడన్నే అన్ దిన్నరు
మాట్లాడా నేను అంతే ఇగ అది మాట్ డట్లేదు మేము
హ్మ్
హ్మ్
హ్మ్ ఎందుకండి అప్పుడు ఊకే మాట్లాడేది కదా
అప్పుడు అంటే వర్కు ఉండేది ఇప్పుడు వేరేటోళ్ళు దొరికిండు వాళ్ళకి ఇగ అందుకే మేము మాట్లాడుకోట్లేదు
పోయే వరక్ ఉండేది.
ఏదో ఒకటి ఉండేది ఇప్పుడంటే వెరేట్టోలు దొరికిరు అందుకే మేము మాట్లాడుకుంటలేము ఇగ
ఇళ్ దప్తే మాట్లాడుకుంటలేరా
మాట్లాడరు మ్మ్
మ్ హు అప్పుడు నీకు ఎవరు దొరకలే మరి అద్దం
ఆ నీకు ఆ విషయం గురించి ఎందుకులేండి ఇగ మీ కాలేజ్ లో మొన్న ఫెస్ట్ జరిగింది కద పోలేదా
అ పోలే అండి
ఎందుకు
నాకు ఇష్టం లేదు ఫెస్టులకు పోవుడు
అవునా
మ్మ్
ఏం చేస్తుంది మరి మీ మమ్మీ
ఏం చేస్తలే మా అమ్మ
ఆహా
మా మమ్మీ పండుకున్నది స్వీత బెడ్ల పండుకున్నది పిలుస్తుంది
అవునా ఏం చేస్తుంది హోమ్ వర్క్ రస్తుంద
మే పండుకున్న అండి ఫ్యాన్ కింద
ఆహా పోయి వచ్చిన స్కూల్ కి
హ్మ్
పోయి వచ్చింద స్కూల్కి
ఆ వచ్చిందండి ఉమ్మ్ మ్
ఇంకా
హ్మ్ చెప్ మాది ఏం లేదండి స్పెషల్
ఆ
మ్మ్మ్
ఇంకా మెడియఫోర్ టుద కాలేజ్కి పోరే ఏమో
కాలేజ్ పోయే ఇంట్రెస్ట్ వస్తలేదు ఏ అమ్మాయిని చూసినా ఇంట్రెస్ట్ లస్తలేదు అండి ఎందుకో
ఆ మీ కాలేజ్ అంటాది ఉంటదిలేండి
లేదు అండి మీ కాలేజ్ కంటే మా కాలేజ్ బాగుంటరండి అందరు
అవునవును ఇంతే మరి మా కాలేజ్ ఏం బాగోదు
ఇంకా లేవండి
హ్మ్
కానీ నాకేం లే నాకు ఏం చెయ్యను మీ కాలేజే ఇష్టపడితా ఎందుకో అండి.
అవునా, మంచిగ అయిందిగా వద్దండి మా కాలేజీ లో
పిచ్చోన్ని అయితాఅని జాయిన్గా లేదండి.
అవునా?
కాలేజ్ లో ఎవ్లన్న ఫ్రెండ్స్ ను చేసుకుందామంటే, గర్ల్ ఫ్రెండ్స్ ను చేసుకుందామంటే ఎవరు రారు. కాదండి
అదే మీ కాలేజీ లో అయితే ఉట్టిన అవుతారండి. అందుకే కాల్ చేసి
అ
మ్ బిర్యానీ తిన్నానండి. మీరేం తిన్నారండి.
మాది ఇవ్వాల ఎగ్. టికెట్స్ బుక్ చేసుకోవాలని ఆలోచి స్తున్నా ఎల్లుండి సినిమాకి.
అప్పుడే ఉండి
ఆ
మనీ ఉందా అండి మీ కాడ?
ఇక్కడ మర్రి. మరి ఇక్కడ ఉంటే, లేవు టికెట్స్ అని
మ్
అందుకే ఆలోచిస్తున్నా
మనీ ఎక్కడ వండి?
నీ కెందుకు
సరే అండి. ఇంకా చెప్పండి
చెప్పను
మీరు నాకు చాక్లెట్ కొనిస్తారండి?
ఏంటిది
నాకు ఎప్పుడైనా చాక్లెట్ కొనిచ్చారండి?
ఆర్డర్ పెడతా ఇగ
నా కొద్దండి. మీరు నేను ఊరికే చెప్ పడుకుండు వేరే మీరు పుస్ మంచిగా ప్రేమగా ఇస్తే వేరే అండి.
యః
నాకాడ అంత మనీ లేవండి. నా ఫోన్ పేలో ఒక ఫోర్ రుపీస్. రుపీసే ఉంది అండి.
ఉ అంతే
చెప్పండి మీరే
చెప్పండి మీరే
చెప్పండి మీనా?
ఏం లేదండి. ఇంకా మేము కూడా పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి ఇక
అవునండి రెస్ట్
ఆ ఇక పొద్దున కాలేజ్ కి పోయి వచ్చినాం కదా, ఇక రెస్ట్ తీసుకుంటాం. పడుకుంటాం ఇక మ్ హు
సరే అండి బాయ్ అండి.
ఆ సరే మరి పడుకుంటారా మీరు కూడా?
అవునండి.
ఆ సరే రెస్ట్ తీసుకోండి మరి.
ఓకే అండి.
సరే బాయ్
బాయ్ అండి